హలో నమస్కారం అండి నా పేరు వచ్చేసి అరుణ అండి మీ పేరు
నా పేరు దండంమెగో పనండి
ఆ మన టాపిక్ ఈరోజు ఏంటంటే ఏదైనా మంచిగ ఆ లొకేషన్ గురించి మాట్లాడొచ్చు కదా మీరు అంటే ఇక్కడ ఏ ప్రదేశాలు అంటే టూరిస్ట్ ప్లేస్లు మీరు వెళ్ళిన పుణ్యక్షేత్రాలు అయిన పర్వాలేదు దాని గురించి నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను ఈ రోజు ఆ ఏంటంటే శ్రీశైలం గురించి చెప్తానండి మీకు శ్రీశైలం అనేది మనం చూడాల్సిన ప్రదేశము అది మనం ఆ కొండలలో ఎక్కినప్పుడైనా కూడా ఎలా ఉం ఉంటుందంటే ఏదో ఎంతో పైకి వెళ్ళి ఆ శివయ్యని దర్శనం చేసుకోవడం అంటే అది పునర్జన్మ ప్రాప్తిరస్తా అని అర్థం అక్కడికి వెళ్ళిన తర్వాత సైట్ సీన్ కూడా ఉంటాయి సార్ మీకేమన్నా ఐడియా ఉంద అక్కడ మీరు వెళ్లారు ఎప్పుడైనా శ్రీశైలానికి అదే ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి దాని గురించి మీరు ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి బాగుంటది ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తే అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళ చూసిన ప్రదేశాలయినా కూడ గణపతి దేవాలయం ఉంటుంది ఇంకా పైకి కెళ్తున్న శిఖరం ఉంటుంది ఆ చూసి ఒక్కొక్క ప్లేస్ చూసిన వెంటనే ఏదో ఒక ఆ సందర్శికులకి ఆ కళ్ళకి కూడ ఎ తో ఎంతో పుణ్యం చేసుకుంటేగని ఆ ప్రదేశం తనికి మనం వెళ్ళలేము.
మీరు ఎక్కడికి వెల్లారు సార్?
ఇంత ముందు ఏదైనా ప్రదేశాలకు వెళ్లారా?
షిర్డీ కి వెళ్ళామండి.
ఎల్లారా షిర్డీ మహారాష్ట్ర కదా.
మారస్తా అండి
ఓకే అంటే షిర్డీ ఒకటే వెళ్లారా సార్ ఇంకా వేరే ప్రదేశాలు కూడా తిరిగారా?
షిర్డీ జగరము తీదాం త్రయాంబకేశ్వరం నాసిక్
ఓ ఓకే అంటే ఇప్పుడు మనకి ఏంటంటే సార్ అంటే అ అది కూడా రిలేటెడ్ అంటే జ్యోతిర్లింగాలే కదా సార్ మీరు చెప్పింది ఇప్పుడు.
అ ఆ జ్యోతిర్లింగలే
ఓకే అంటే మీరు షిర్డికి వెళ్ళిన తర్వాత అక్కడి ను మళ్ళీ వేరే ప్రదేశానికి వెళ్ళాల్సి ఉంటుందా. ఇప్పుడు మీరు చెప్పిన ప్రదేశము
షిర్డీ దగ్గరనే కొన్ని వేరే యావ్ ఇప్పుడు ఏర్యాస్ అనమాటా
ఓహో అంటే ఆ ప్రదేశల్లో కొంచెం అంటే కొంచెం దగ్గరలోనే ఉంటాయా. మళ్ళీ మీరు వేరే ఏదన్న బు
మళ్ మళ్ళీ బుక్ చేసుకో బస్ బుక్ చేసుకుని ఉండాలి.
ఓకే బట్ ఇక్కడ శ్రీశైలంనికి ఎలా అంటే మనకి సైట్ సీన్ చూడడానికి కూడా వాళ్ళు పైన ఆ వాహనం ని ప్రొవైడ్ మనకి కల్పిస్తారనమాట. ఆ వాహనమే మనల్ని సైట్ సీట్లన్ని చూపిస్తుంది అనమాట అక్కడన్న ఏమేమి వేరే అన్ని ప్రదేశాలకైనా, శిఖరానికైనా కి వెళ్ళడానికి మళ్ళీ లాస్ట్ మల్లికార్జున స్వామి దర్శనానికి కూడా మళ్ళీ కిందికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. కానీ మనం అది అక్కడిక వెళ్ళడానికి మినిమం ఒక ఆరు గంటల అయినా పడుతుంది సార్ మీ మహారాష్ట్రకి ఎంత టైం పడుతుంది?
మహారాష్ట్రకి మనా సికింద్రాబాద్ నుంచి ఒన్ ఒన్ వండే జెర్నీ
ఎలా వెళ్తార్ సార్ మీరేప్పుడు షిర్డికి
ట్రైన్ ట్రైన్ కండి.
ఏ ట్రైన్ కెళ్తారు సార్.
అజంత ఎక్స్ప్రెస్ అండి.
ఆ ఓకే అంటే మీరు మీరు ఒక్కల్లే వెళ్తారా లేకపోతే మీ ఫ్యామిలీతో వెళ్తారా సార్
ఫ్యామిలీతోనేల్తాను మేడమ్
ఓకే సార్ అంటే ఇంకా మీరేమన్నా ఉంటే చెప్పొచ్చు నేను అడగడమే కాదు మీకే పుణ్యక్షేత్రాలు ఎక్కువ మంచిగా అనిపించాయి అక్కడ మీక ఏం చూస్తే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలనిపించిన ప్రదేశాలు ఏంటిది నాకైతే శ్రీశైలం మంచిగా అనిపి సర్ అందుకే మీకదే చెప్తున్నాను. మేము మళ్ళీ ఇంత ముందు లోపల కూడా అరుణాచలం కూడా వెళ్ళేసి వస్తాము మాకు పుణ్యక్షేత్రాలు అంటే చాలా ఇష్టము అవి తిరగడం అయినా కూడా వెళ్ళేసి వచ్చినందుకు ఆ ప్రశాంతత అవన్నీ చాలా బాగా అనిపిస్తాయి అరుణాచలంలో అయితే గిరి ప్రదర్శన చెయ్యాలంటే పద్నాలుగు కిలోమీటర్ టర్లు ఆ పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదర్శన కూడా చేసాము అంటే మీరే అర్థం చేసుకోండి అక్కడ ఎంత ఎంత శివుడు భక్తులకే అలాంటిది సాధ్యమవుతుంది సార్
శబరిమల వెళ్ళాల నేను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే అక్కడ మంచిగా మనకి మన ద దాన్ని ఏమంటారు మనకి మంచి పీ పీజ్ టెస్ట్ కూడా ఉంటుందండి. అదియే
ఎలా వెళ్లారు మీరు ఆ శబరిమలై కన్యాకుమారికి ట్రైన్ లోనే ప్రిఫర్ చేస్తారా సార్ అక్కడ కూడా ఓకే ఎందుకు సార్ మీరు ఎక్కువ ట్రైన్లే ప్రిఫర్ చేస్తున్నారు.
ట్రైన్ అయితేనే మంచిగా నైట్ జర్నీ మంచిగా ఉంటుందని పీ పీ
ఓకే సార్ అంటే మీరు ప్రదేశాలన్నీ ఎలా అంటే ముందే ట్రైన్ బుక్ చేసుకొని పెట్టుకుంటారా
ఆ ముందే అంత రిజర్వేషన్ చేసుకోని పెట్టుకుని పోతామండి.
ఓకే సార్ మాకలా అంటే ట్రైన్ ఫెసిలిటీ టిగా సార్ మేము ఎప్పుడు బస్కే వెళ్ళిపోతాము లేకపోతే తే ఏదైనా వెహికల్ బుక్ చేసుకోనైనా వెళ్తాం అలా
నా
వీక్ ఒక టూ డేస్ అయినా అక్కడ ఉండేసి మంచిగా ఎంజాయ్ చేసి వస్తాం సార్ మీరెన్నిడేసేల్
వన్ వీక్ వన్ వీక్ మేడం వన్ వీక్ అండి
వన్ వీక్ వెళ్తారా సార్ అంటే షిరిడిలో ఫేమస్ గా మీరు అంటే ఏది ఏది మనకి అక్కడ అంత ముఖ్యంగా చూడడానికి మీరు ఎలా
షిరిడి అంటే సాయిబాబా మళ్ళీ త్రేంబ
ఆ షిరిడిలో బేస్తవర ముఖ్యమైనది అంటారు కదా సార్ అంటే ఆ రోజు చావాడ ఏదో జరుగుతుందంటారా
ఉమ్ అవునండి చావడే అనేది అక్కడ ప్ర
చావాడి అంటే ఏం చేస్తారు సార్ పల్లకి తీసి సాయిబాబని ఓకే సార్ అంటే భోజనాలు కూడా ప్రొవైడ్ చేస్తారా
ఆ పో అన్నదానం కూడా పెడ్
అవును సార్ అదే అడుగుదాం అనుకుంటున్నా అక్కడ భోజనాలు ఎలా అనిపించెస్ సార్ మీకు మేము వెళ్ళినయితే అరుణాచలమైన శ్రీశైలమైన భోజనాలు అయితే అమోఘం మాకు అక్కడ పేరు పెట్టడానికి కూడా ఏమన్ టీ లేదు ఎందుకంటే అంత భా ఉన్నాయి ఇక్కడ భోజనం మనకి ఇంకా ఏదో ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి లేదా అక్కడ ఎక్కడో పైసల్ పెట్టి కొనాలన్న కూడా ఏం లేకుండానే మాకు అక్కడ ఫ్రీ భోజనమే మాకేం. మీకు షిరిడీలో ఎలా ఉంది భోజనాలు
చీటిలో పెట్టే భోజనాలు ఎక్కడ పెట్టలేదు ఇంతగా అంత మంచి పెడు తారు అక్కడ
ఏముంటాయి సార్ భోజనంలో స్పెషాలిటీస్
స్పెషాలిటీస్ అంటే ఇప్పుడు మన కే
బొబ్బర్లు ఆహా శనగలు చపాతీ కూడా పెడుతున్నరంట కదా సార్ ఇప్పుడు షుగర్ ఉన్న ఓకే ఓకే ఓకే సార్ అంటే అక్కడ అన్నిట్ పరంగ బాగుందంటారు మీరు ఇప్పుడు చు ప్రదేశం చూడడానికి మళ్ళీ భోజనం పరంగా అయినా
ఆ అవునండి
ఉండది మహారాష్ట్ర కదా సార్ ఎలా ఉంది మరి మీరు కన్వీనియంట్ గా అక్కడ ఫీల్ అయ్యారా
కానీ మహారాష్ట్ర టంగాని ము మన్నా ఓ ఒకట అన్నదనం పేట్టి అయితే మొ మొత్తం మన మనక్ మొత్తం అన్ని కన్ కంట్రోల్గ ఉంటయి అనమాట ఉప్పుయినా చెప్పుయినా మళ్ళా కారమైన కంట్రోల్ గ పెడుతు న్నమాట షుగర్ ఉన్న వాళ్ళకి ఆ వున్నా అవును అక్కడ పెట్టిన లాగా ఎక్కడ పెట్ తలేక అం
త మంచి ఎక్కువ పెట్టరు కూడా తిరుపత గాని శ్రీశైలం గాని అక్కడ మో చాలా మందికి పెడతారు ఒక కొన్ని వేలు వేల మంది పెడతారండి అక్కడ అవునా సార్ శ్రీశైలం కన్నా అక్కడ జనా అన్ అక్కడ ఎక్కువ స్ట్రెంతు
ఆ ఎక్కడ ఎక్కువ జనాలు వస్ వస్తారండి అక్కడ షి
ఓకే ఓకే సార్ మళ్ళీ ఏమైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా మరి
మళ్ళా ట్రిప్ ప్లాన్ చేస్తున్నామండీ షిరిడికి
మళ్ళీ షిర్డి కె ఎళ్తున్నారు సార్ మీరు ఎంత గ్రేట్ ఇన్ని సార్లు చూసినా కూడా మళ్ళీ మీరు షిరిడి ఇంటికే వెళ్ళాల అనిపిస్తుందా ఓకే సార్ అంటే మీరు సాయిబాబాని ఎక్కువ నమ్ము టరా ఓకే సార్ ఇంకేంటి విశేషాలు సార్
అంటే ఇంకేం లేదండి మళ్ళా నెక్స్ట్ నెక్స్ట్ టూరు
లేదు సార్ మీరు ఒకసారి శ్రీశైలం కూడా వెళ్ళండి మీరు అంటే ఎక్కువ అక్కడ ఒక మన శివయ్య అంటేనే ఆ దర్శనానికి వెళ్ళడమే అది అంతే సార్ ఒక్కసారి వెళ్ళి చూడండి మీరు
శ్రీశైలం కి ట్రైన్ ఫెసిలిటీ లేదండి అందుకనే ఆడకి
సార్ మరి మీరు మరి ట్రైన్ కోసమే ట్రైన్ ఫెసిలిటీ ఉంటేనే వెళ్ తె ప్రదేశానికి వెళ్తా అన్నటు చెప్తున్నారు సార్ ఎందుకు సార్ బస్ ఫెసిలిటీ న్నాయి కావాలంటే మీరు వెహికల్ మీ ఫ్యామిలీకి సపరేట్ గా వెహి కిల్ బుక్ చేసుకుని అట్లా కూడా వెళ్ళొచ్చు కదా సార్
హ్మ్మ్ వెళ్లొచ్చు గానీ ఇక మనకి ట్రైన్ ట్రైన్ ట్రైన్ ఎక్కడివరకు ఉంటే అక్కడ వరకు వె వెళ్తాను కానీ బస్సులల్లో అంటే నాకు పడదండి అవునవును
ఓకే సార్ ఇంకా మీరు అంటే మీ ఫ్యామిలీలో ఎం ఎంతమంది సార్
మొత్తం ఫైవ్ మెంబర్స్
ఫైవ్ మెంబర్స్ సార్ అంటే మీరు మీ అమ్మగారు మీ నాన్నగారు మీకు అక్క చెల్లెలు
ఇద్దరుక్కలు
క్కల సార్ ఓకే ఇద్దరు అక్కలు ఏం చేస్తు నాస
ఆ ఇద్దరు అక్కలు తాప్ చేస్తున్నారు మేడం
ఓకే మీరు సార్
న అండి
ఓకే దేంట్లో చేస్తారు సార్ మీరు జాబ్ ఓకే సార్ అంటే దాంట్లో యాజ్ ఏ దే ఏ అంటే ఏ రోల్ల్లో పని చేస్తున్నారు
ఆఫీస్ అసిస్టెంట్
ఆఫీస్ అసిస్టెంట్ సార్ ఓకే సార్ అంటే అది మన మీకు దగ్గర్లోనే చూసుకున్నారా
ఇంటి దగ్గరలో అంటే ఒక వన్ అవర్ డిస్టెన్స్ ఉంటుంది
వన్ అవర్ జర్నీయా సార్ వన్ అవర్ జర్నీ మీకుక ఎలా పాసిబుల్ యితు తుమ్ డైలీ
వెహికల్ మీద వెళ్తున్నామా అండి
ఓ మి మీ సొంత బడి పైన మీరు వెళ్తున్నారా సొంత బండి పైన కూడా వన్ అవర్ జర్నీ అంటే టైర్డ్ అవ్వట్లేదా సార్ అలసిపోయినట్లాగా
టైడ్ అవుతున్నాం కాగానీ ఏం చేయాలంటే ఇంటి మళ్ళీ వెళ్దాలి తప్పదుగా
వెళ్ళాలి తప్పదు కదా అనుకోకుండా మీరు అంటే ఇప్పుడు మీరు చేసిన కోర్స్ తగ్గగా మీరు జాబ్ రిలేె చూసుకున్నారు కద స అ నియర్ బై మీకుక్కడ దొకు పక్కలేదా మీ ఇంటి పక్కల
అంటే నా నా పొజిషన్ కి అది జరుగుందండి అట్లా
ఓకే సార్ ఓకే మీ అక్కలు దేంట్లో వర్క్ చేస్తున్నారు సార్ మీ స
ఉహ్మ్ మాదోక సిష్టార్ ఏమో మ్యాట్రిమొన్లా పన్దేస్తుంది. అమ్మ్ మ్యాట్రిమొన్ల పనిచేస్తుందండి.
మ్యాట్ మోని ఆహా మ్యాట్రీ మోని అంటే అది. పెళ్లి సంబంధాలు చూసే దాంట్లో వద సా
ఆ పెళ్లి సంమందల్ అవును అవును మేడం.
ఓకే సార్ సరే థ్యాంక్ యూ సార్ మం చి ఆహ్ ధన్యవాదాలు మీతో మాట్లాడినందుకు చాలా బాగా అనిపించింది. పుణ్యక్షేత్రాల గురించి అయినా మీ ఇంటి వాళ్ మీ విషయాల గురించి అయినా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మేడం.